హలో
ఆ విన్పిస్తుందా
ఆ వినిపడు సిస్టర్ మీకీ
ఆ వినిపిస్తుంది
ఏం చేస్తున్నారు సిస్టర్
ఏం లేదు ఖాలీ గేమ్ ఆడుతున్నం
ఏం గేమో
ఎ నార్మల్గా స్నేక్ గేమ్స్
అవునా
అయితే ఇంతకు ముందు మీరు కాల్ చేసారు కదా
ఆ మ రియా
మా అన్న కాల్ చేసిండు
ఇందాక మన ఫ్రెండ్ కాల్ చేసిండే పిల్ల
అంటే కొన్ని ఎగ్జామ్స్ కి డౌట్స్ ఉండే అట్లా కొంచెం చెప్పిందండి అ అట్లనేే మాట్లాడుకుంటున్నాం
సరే సరే నేన్ల అదే
అదే మెసేజ్ అవునా ఆ ఇంతకు ముందు కాల్ చేసి చెప్పింది
ఏమని
ఆ ఇట్లా గుర్తు చేసినరంటా అని
ఆ మరి అ అప్పుడు నిజం చెప్పేయి అంటే నేను అమ్మడం లేపట్లా చె
మ్మ్ మాకేం తెలుసు అంతగనం గుర్తు పే కుంటారండి
హెడేక్
ఆ క్లాస్ మొత్తం హెడేక్ హెడేక్
ఆ ఆనడమ్మ తల్లి సారు మ్
క్లాస్ మొత్తం అనుకుంటారు హలో
అ మరి అవును మరి అనుకుంటారు
ఆ కాదు మార్నింగ్ నాన్ స్టాప్ గా కాల్ చేసినారు వాట్సాప్ కాల్స్ ఎందుకు
ఎవరు
వినిపిస్తుంది నాన్ స్టాప్గా కాల్ చేసి నర్ మార్నింగ్ ఏమైంది వాట్సాప్ కాల్
ఏం కాలే ఎవరు ఎవరు చేశారు వినపడిస్తుందిలే వాయిసు
చుక్కమైంది
లేదు నువ్వు కాల్ లిఫ్ట్ చేయలే అయితే చేసాం అంతే
అవునా నేను ఫుల్ టెన్షన్ పె ఏమైంది ఇన్ని సార్లు ఫోన్ చేస్తున్నారు
అంటే లంచ్ కన్నా వచ్చినావా లే దా పనీ అయ్యిందో లేదో అని కాల్ చేస్తిమి నువ్వు ఒంటరిగా పోయినావు కదా అందుకని కాల్ చేస్తుంది
ఆ అంటే ఐదేమో అనుకున్న ఐదేమో అనుకున్న తొందరగా
ఆ అవప్పు నైట్ అయితేం చెప్తుంది నేన్స్ ఆ ఏంది పా అంతసేపు మా తమ్ముడు ఒక మార్నింగ్ సిక్స్ కేమో వెళ్ళి నైట్ నీ తు లెవెన్ కళ్ళ వచ్చేసినాడు చేసుకోని నువ్వు ఏంది పా అంత లేట్ అంటున్నావ్ అంటే ఇ లెవెన్ కెళ్ళింది పా టోకెన్లు తీసుకురావడానికి అని చెప్పా
ఉమ్ ఎవరు
అదే మీరు నీ పక్కన ఉంటుంది చూడు ఆ అమ్మాయి
ఆ అవును
ఉమ్
అ పిల్లకే ట్రై చేసి సెట్ కాలేదు ఇంకా మా ఫ్రెండ్ దగ్గరన్న ఇప్పిద్దామని చూస్తే ఆ పిల్లకి ఆ పిల్లా చేసు లదంటే టాస్కు రాలేదు ఆ పిల్లకి
ఉమ్ రాలేదా
ఆ లేదు నేనే బాధ పడుతా ఇంకా
రివైవ్ ఎందుకు
అంటే ఈ పిల్ల కన్నా బక్స్ వస్తుందనేసేసి
ఉమ్
ఉమ్ ఇప్పుడు అయిపోతానే ఒక త్రీ అయిపోతానే నువ్వు అది ప్రొఫైల్ టాస్క్ పెట్టు త్రీ డేస్ లోనే పడతాయి డబ్బు డబ్బులు ఆ మా ఫ్రెండ్ ను టూ రూపీస్ పడింది అప్పుడే లేదు లేదు ఇద ఇది అయిపోనీ మొత్తం అయిపోతే మూడు
హ్మ్ పెట్టొచ్చా
ఆ అక్క అయిపోతే తొందరగా చాలు నాక నాకు కొంచెం ప్రశాంతంగా చదువుకోవచ్చు నేను కూడా ఏం తిన్నారేమి ఆ పొద్దున్న రా రాత్రి మధ్యాహ్నం ఏం తిన్నార
మేమా పొద్దున బోండా
మ్మ్
ఇంటక ముందు టెన్ మినిట్స్ అయిపోతుండ కదా కట్ అయిపోయింది
ఆ
నువ్వే కట్ చేష్ణవ్
లేదు అది కట్ అయిపోయింది
లాస్టు తట్ సెకండ్స్ ఏమో ఉండే సెవెన్ కాదు ఎయిట్ మినిట్స్ అయిపోయింది ఎయిట్ కాదు నైన్త్ మినిట్ అట్లుండే
అది కట్ అయిపోయింది ఇకు రికార్డుంగ్ కూడా ఇసలా డిస్కంటిన్యూ అయిపోయింది అసల్కది
అవునా
నాకే చానా బాధ అయిపోయి ఏంది ఇది నేను నా ప్రాబ్లమ్మా ఆ పిల్ల ప్రాబ్లమ్ అనేసి నేనుంక నీ మామూలు కాల్ చేస్తాను నీకు ఇంతకు ముందు ఏం పెట్టారు ఇ ఈ పు ఇందాక
చపాతి
చపాతి విత్
పొటాటో కర్రీ
పొటాటోకర్ బాగుంటుందా మీ హాస్టలో ఫుడ్డు
ఆ ఓకే అవెరేజ్ మరీ బాగుండదు
మరీ బాగుంటుంది
బాగుండదు మ్మ్ ఆవరేజ్
ఆవరేజ్ మాదైతే బిలో ఎవరెజ్
అే
నెంతినేది అదే కొట్టేస్తాను ఫస్ట్ టిక్లో పెట్టేస్తా దాంట్లో అయితే మీరు బెస్ట్ మాదంత పోల్చుకుండే
మ్మ్
కుక్కలు ఏమన్నా వెంట పడుతున్నాయా ఈ రోజు ఏమన్నా పడినాయా పళ్లేదా
ఆ ఈ రోజు ఏం పల్లె
హు హుమ్
ఉమ్
ఎంత సంది మీ ఫ్రెండ్ పక్కన
రీల్స్ స్క్రోలింగ్ అబ్బా అంత లేదు
ఉహు ఎందోగుర్తుకొచ్చాయి ఈ రోజు అప్పుడ బొప్పార్ నుంటే అడిగింది తెల్సా ఈ రోజు నాకు పిచ్చ నవ్వొచ్చింది.
ఏంద్ ఏంది
బొప్పట్లా ఏంది పదనేదె లేదు సైడ్ మన ఫెస్టివల్ ఏమైన ఫెస్టివల్ కి అంకులు కన్నేటి రంగు అయినాడు చూడు ఎక్కడ కెల్లేసిసి వస్తున్నారు ఆ రోజు బస్సు లో మీరు వెళ్తాంటే
ఎవరు
మీ ఫ్రె మీ పక్కననే అమ్మాయి బొప్పాట్లు తింటారని అడిగింది తెలుసా ఈ రోజు అంటున్నా తీసుకొచ్చి ఉంటే బాగుండు తింటాంట్రీ ఇందన అడిగ అలా ఉమ్
ఉమ్
రేపు వస్తున్నవు కదా
వస్తాం ఆ లేదు అంటే ఇంకా మేమోవచ్చే వరకి ఏం పని ఉండదు మేము వస్తేనే చేసుకోవచ్చు అని మేమోనే లేదు కదా నాకు
అవునులే వచ్చినప్పుడు నేను అన్ని పిలిచి నేను వస్తా
ఉమ్ నీరేం చేంజ్ చేసుకోవాలా
మార్కలు ఒక లెటర్ మిస్టేక్ ఉంది ఇంటి పేరు
అవునా అవును కష్టమ అవుతుంది ఏంది ప్రూఫ్ పెడతారు మీరు
మేమ్మ టెన్త్ మార్క్స్ మేమో
తింటు
మార్క్స్ మెమో
హుమ్
మా దగ్గర ఉంది మాది కొని తెప్పించ ఇంటికాడ నుంచి నేనైతే
ఉమ్
మీదైనా లేదని చెప్తున్నాను. అది ఉంది నేను నాకు ఈ అబ్బడం ఈ క్లాసెస్ లేకుంటే వెళ్ళి చేయించుకుంట ఒకరోజు
ఉమ్
అన్నీ ఉన్నాయి కదా ఇంక పెద్ద ప్రాబ్లం ఉండదన్నమాట చేపిచ్చేసుకుంటా
ఉమ్
ఉమ్ చెప్పు ఆ పిల్లా నువ్వు నేను ముగ్గురు మస్ సరి పోయిదం
ఉమ్
స్కెలా పర్లే టోకన్ తీసుకోడానికక్కడికి.
హ్మ్
ఉమ్ ఉమ్ ఉమ్, కలేవన్ గ ఇట్టు వాళ్ళకి యాడపోయేది ఇంకా అంతమంది ఉండారడ పోయి రోజంతా కాపలా ఉండాల, కూడు నీళ్ళు లేకుండా.
హ్మ్
హుమ్
అవును, ఆ అందరు బానే ఉన్నరు. మీరు
మేమూ బాగున్నాం ఫెస్టివల్ కేమన్నేళ్తున్నారా రేప్? పు స్ టెంపుల్స్ అలా రెప్ ఫెస్టివల్ అంట గదా?
ఏం ఫెస్టివలు?
తెలీదా సరలే, ఇక్కడ మా సైడ్ అంటే మా రూమ్ పక్కన నిన్న ఈ రోజు కోలాటం నేర్చుకున్నారు తెలుసా? భజన సాంగు అన్నోస్తున్నాయి రూమ్ లోకి.
ఏమో, మా సైడవ్వేం పాటించరు.
అవునా మీక్ పండగిప్పుడేనా? ఆ మీకు పండగ లేదనుకుంటాలే అట్లయితే.
ఉమ్ అవును రీసెంట్గ
అదే మీకు వన్ ఇయర్ లేదని చెప్
హ్మ్
ఉమ్ నాకు గుర్తుందిలేండి డోంట్ వరీ, చెల్లి తమ్ముడు ఎలా ఉన్నరు?
ఆ ఓకే బానే ఉన్నర్
కాల్ చేస్తరా?
ఉమ్ అప్పుడుప్పుడు
అప్పుడప్పుడు వంటలు వచ్చా ఏమన చేసేకి?
హ్మ్
వంటలు వంటలు
వంటలా ఎవరికి?
నీకే
ఎవర్నడుగుతున్నవ్? ఎవర్ పట్
మిమ్మల్నే సిస్టర్ మిమ్మల్నే సిస్టర్, తినడమేనా? బాగా
ఉమ్, ఏమా నాకేం రావు.
ఓకే ఓకె, మి సిస్టర్ కన్నా వచ్చా?
బా తింటాం మేము, మేమేం
చెయ్యం
హ్మ్
సమ్మగ్ తింటాం
హ్మ్
బజుంటం
ఉమ్ అంతే, నిద్ర ముఖ్యం తిండి ముఖ్యం.
ఆ అంతే అంతే లేండి. అవున్ మీ సైడ్ ఏ క్రాప్స్ పండిస్తరు బాగా?
అర్ధం కాలే
కప్స్ ఐ మీన్ ల్యాండ్ ఉందా
ల్యాండ్ ఉంది
ఎన్ని ఎన్ని ఎకర్స్ ఉన్నాయి
త్రీ టూ
త్రీ టూ మొత్తం కలిపేసుకోవాల నేను త్రీ టూ ఫైవ్ అనేసేసి
ఉ
అంటే త్రీ టు అంటున్నారు ఫైవ్ వా
అర్ధం కాలే
ఫైవ్ ఏకర్స్ ఆ అంటున్నా
ఓ త్రీ ఏ టూ ఏ
ఓన్లీ త్రీ అంటారు టూ అంటారు
ఏమనా క్లారిటీ అదలా
ఓకే ఓకే ఏం పండిస్తారు
ప్యాడీ ఇప్పుడు లేదు అది కూడా ఇప్పుడు అది కూడా లేదు అమ్మేష్ినం
రంే మొత్తం కవులు కి ఇస్తు స అ
అమ్మేసినం
ఓకే ఓకే
మా డాడి వేరే దగ్గర ప్లేస్ తీసుకున్నారు
ఊహ్మ్ అది డిమాండ్ డున్డిరే అయితే బాగా పేరెంట్స్ ఏదన్నా ఆలోచిచే చేస్ తరు గదా
ఊమ్ అదే చాలా రేట్ ఎంత ఫార్టీ ఫైవ్ ఏమో ఉండే గెచ్ మనీ సరి పోలే ఉన్నవి ఇంగ సో ఆమెసీనం
అవునా అదే లేండి ఎట్లో మన మన మంచి కోసమే కదా డాడీ వాళ్ళు చూసేది కూడా
ఊమ్ అంటే ఇంగ మో త్తం మేమే కదా మేం బర